హలో
ఆ
హ్హ్
స
ఏం చేస్తన్నావ్
ఏం లేదు
మ్మ్
ఏం లేదు అంటున్నా
ఏడ్చుకుని కూర్చున్నావా
ఫోన్ దానికి కూడా తెలుసు
ఆ నాకు ఇప్పుడే వరుసగా పట్నం వచ్చినై హలో
ఆ
చెప్పు
ఉహు
ఏం చేస్తన్నావ్
చెప్పు ఏందో
ఉ
ఊరికే ఉన్నాను
ఆ ఏం చేస్తున్నావ్ ఇంకేం
ఏం లేదు ఉ
మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు నాకు ఒక్కరూ ఒక్కరూ కూడా కనిపియలేదు మీకైతే ఉ ఏం మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు కానీ నాకు ఒక్కడు కూడా అనిపియడం లేదు అంటున్న
వాళ్లు బయటికి రారు
అవునా మీ అన్న రూమ్ లోనే ఉంటది మాట్లాడే ఉంటాది
అవును
ఏంటి
అవును అన్న
అయినా సరే మనం ఇంట్లో టీషర్ట్ పాయింట్లు వేసుకుంటాం కదా
అవును
అది వేసుకుంటే రావు
ఉ
మీ యారు ఏడుస్తుండేది
నా కోల్డ్ అని కూడా తెలుసుగా మరి ఏడుస్తున్న అంటావ్ ఏంది వాయస్ అట్లా వస్తుందని కూడా తెలుసు పర్వాలేదు
నాకు అట్లే అనిపిస్తుంది
ఆ సరేలే బాయ్
ఇంకేమి హలో
ఆ
ఇంకేంటి అంటున్న
ఏం లేదు
టాబ్లెట్లు ఏసుకొని చావచ్చు గదా
రేపు మార్నింగ్ తెచ్చుకుంటాను
హు
ఏ నార్మల్ తెచ్చుకుంటా అంటున్న
నీయని తెచ్చుకుంటాదేమో కొంచెం భాగితే తగ్గిపోయింది అన్ని చెప్ రెస్ట్ ఇవన మరి నిన్ను నువ్వు చూసుకోవు మరి నన్ను అంటావ్ హలో ఎప్పుడు మే కర్సు
హోం ఏం ఫుల్ ఎంజాయ్ అయితే
ఆ
మ్మ్
అవునా అంటున్న
సెలెక్ట్ చేసుకున్నాం మరి డ్రెస్
ఆ
ఏవి
నార్మల్ డ్రెస్ నార్మల్ డ్రెస్సెస్ అంటున్న
అదే ఏవి అంటున్న
నార్మల్ దే
మొన్న చూపించింద అది
ఏమో తెలీదు అస్సలు వెళ్తానో లేదో కూడా తెలీదు
ఎందుకు
ఏమో
ఏమో
ఉమ్
పిచ్చా ఏమన్నా
మ్మ్ అస్
అట్లా ఓపిక లేకపోతే పడుకో పోయి
ఏం లేదు లే
ఓకే పడుకో పో
ఏం చెప్పలేదు కదా
నువ్వు ఏ కదా బాధపడుతూ మాట్లాడుతున్నట్టుంది నాకు ఏడుస్తూ మాట్లాడుతున్నట్టుంది
కోల్డ్ వాళ్ళ అంతే
అదే నమ్మిననులే అదే మీ పేరెంట్స్ మీద ప్రామిస్ చేసి చెప్పు చూదాం చెప్పు మరి
ఆ
ఆ
ఇంకేంటి అంటున్నా
అదే దాని చెప్పలే వేడా ఓ హలో
ఉమ్
నువ్వు యన ఏడుస్తానవి
నేను ఏం ఏచ్చటలేదు కోల్డ్ వల్ల అన్ని తెలుసు నీకె
నాకు తెలీదు నేను ప్రామాయితే వస అడుగుతున్నా మరి చెప్పు మరి ప్రామిస్ మన వస్తాం
నువ్వు ప్రతిదానికి ప్రొమ్ అంటవెంటి అస్సలు
నువ్ చెప్పు మరి
అదే ఏ ప లే అన్నాా కదా లే
మదలేల నువ్వు మాత్రరం పట్టుకుని ఎలాడొచ్చట్లే
ఇప్పుడు నేను ఏమన్నాను అసలు నాలో నేను బాధపడ్డానికి కూడా రైట్ లేదంటే చెప్ను
అదది ఎందుకు బాధపడుతునంట ఏదద
ఆ
ఇద మీకువరందు వా
సవణ మాట
నేను ఏమన్నాను
అ
నేను అంత టి చెప్పిన నాకు కోపన్ని నప్పిస్తావు ఏదోటి అంటాను ఏంటి
ఆ మాట లైఫ్ ఎప్పటికీ మర్చిపోన ఉంటుంది
ఆస ఈసారి నుంచి నువ్వు ఏదైనా ఉంటావు కదా దాన్ని రాసి పెట్టుకుంటా అదేపునుగా నేనా
ఆ మాటల్ వె మాట అల్
ఆ సరే నీ నీ దృష్టిలో నువ్ నేను అనేవి మాత్రమే నీ కరెక్టి నువ్వు అనేటు ఏంటి పర్ఫెక్ట్ అన్నీ కరెక్ట్ ట్టే నా న
అన్నీ ఒక ఎంత ఇది రామని విడ కొట్టదా అన్నా కనిపి సున్నాను అమ్న్నా
నేను నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మరి అప్పుడు నన్ను ఏం చెయమంటారు క
ఈ చన్నవు న నని అట్లా బిహేవ్ చేశాను నీతో
నువ్వే కదా అంటున్నావు మరి నా పేరు ఫస్ట్ చెప్పాలి నా పేరు ఫస్ట్ చెప్పాలి నేను అన్న మీనింగ్ చెప్తున్నా చూడు నేను చెప్పేది విను అంతే తర్వాత మాట్లాడు అన్నది ఏంటి ఫస్ట్ నా పేరు చెప్పలేదు నా పేరు చెప్పలేదుని చెప్పి అంటున్నాము ఎవరైనా సర ఫస్ట్ పేరెంట్స్ పేరే కద చెప్తారుప్ నువ్వు నిజమా కాదా ఎంత సరే సమానమైనప్పుడు ఇద్దరు పిలలు ఒకేసారి చెప్తావా చెప్పు ఇద్దరికేళ్ళ ఒకటే సరే చెప్తావా ఎట్లా చెప్
ఎంత ర ఇక్వాలన్ చెప్పతారు
ఆ నువ్వు ఏదైనా చెప్తున్నప్పుడు ఎవరెవరు గురించి చెప్తున్నావు వాళ్ళ గురించి చెప్పు ఇప్పుడు నా గురించి నాకు ఈ వరుసగా అ అందరి పేర్లు చెప్పాలి ఇప్పుడు చెప్పు నకేం చెప్ప మా ఇతేరు కలిపి చెపు చతాం ను హ
ఆ
ఆహా ఈ అంత వద్దు ఒక యాక్క్షన్ చెయ్యొద్దు ఇప్పుడు అంత జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పకపోతే ఇ వస్తుందని నా అంతా వద్దు నువ్వు ఈక్వల్ అన్నావు ఈక్వల్ గా చెప్పచ్చు అన్నావ్ ఈక్వల్ గా చెప్పచ్చు అన్నావు ఈక్వల్ గా చెప్పు ఈకువల్గా చెప్పు మరి అట్లుండదమ్మా అబ్బా అట్లా ఉండదు ఈక్వల్ అంటే రెండు ఒకటే సారి చెప్పాలి నువ్వు ఎట్లయితే నువ్వు మి మమ్మీ డాడీ అన్నావో నేను అ అదే ఫ్లో లో అన్నా తే అంత మాత్ర ఈక్వల్ కాకుండా పోరు ఆడా మ్
సరే
అందరు ఒకటే మాకి అది చెప్తే నువ్వేమంటావు అంటే దీంట్లో కూడా నేను ఫస్ట్ రావట్లేదు అని అంటే ఇంకా ఆ లెక్కన ఏంటి అంటే మా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి మరి ఫస్ట్ చెప్పు నాది అంటున్నావు నువ్వు నే ఏం చెప్తున్నా నేను అందరు ఈక్వల్ గా మెన్షన్ చేసా కాపోతే పేర్లు వరుసగా అల చెప్పా అంటున్న అంతే అంత చెప్తున్నా సరే నువ్వు వినట్లా వినట్లా ఫస్ట్ వినవు ఊరికే అరుస్తావు అరుస్తావు అరుస్ స్తవు అరుస్తావు అరుస్తావ్ అంతే అరచటం ఒక్కటే కావాలి నీకు అరచటం ఏడ్చడం అరచటం ఏడ్చడం డామినేట్ చేయడం
ఫ్యూచర్ లో
మ్
మీ మమ్మీని చూసుకోడానికి మీ డాడీ ఉన్నాడు
మ్
ఆ
అవును
మళ్ల అందరినీ వదిలేసి వచ్చిందానికి నన్ను చూసుకోవడానికి ఎవరు ఉన్నారు మీ ఫ్యామిలీని చూసుకోవడానికి నువ్వు ఉన్నావ్ మరి నాకెవరు ప్రియారిటీ ఇస్తారు నన్ను ఎవరు చూసు
నేను అదే కదా చెప్తుంది ఇప్పు డు నేను అప్పుడు నేను అప్పుడు కూడా నేను నిన్ను పక్కన పెట్టేస్తే అప్పుడు నా మిస్టేక్ కు ఒప్పుకుంట నేను అరే నేను ఇప్పుడు ఏమంటూ ప్రతి ఒక్క దాన్ ని మెన్షన్ ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు చేసిన అప్పుడు చేస్తావు ఇప్పుడు చేసినప్పుడు చేస్తావు అంటే ఇ ప్పుడు తింటున్నాను అప్పుడు కూడా తింటాను తిన ఇప్పుడు తినట్లేదు అప్పుడు కూడా తినను అని చెప్పే అన్డానికి లేదు కదా డా ఇప్పుడు చెయ్యట్లేదు అంటే మనిషి అన్నాక మారుతాడు ఆ అట్లే ప్రతి ఒక్కటి అంతే ఇప్పుడు నేన్ మెన్షన్ చేసినంత మాత్రనా నువ్వు ఈక్వల్ కాదున్నట్టు కూడా కాదు నేను చెప్తున్నప్పటికి అ రే ఇప్పుడిప్పుడు ఈక్వలే నేనేం కాదు అన్నట్లా నేను అప్పుడైనా స ఫ్యూచర్ లో అయినా సరే నువ్వే నా కు ఫస్ట్ అని చెప్పి చెప్తున్నా అంత క్లారిటీగా వింట న్నావ ఫస్ట్ ఏమన్నా ఆ చెప్పేది పూర్తిగా వింటున్నావ వినట్లా వినకోకుండా అరిచేస్తున్నావు ఆ అరిచేసి నీ పాటికి నువ్వు అరిచేసుకుని నువ్వు నీ పాటికి నువ్వు చెప్పేసుకుంటే ఇంకా నేను ఏం చేయాలి చెప్పు
ఆ మాటతో నువ్వు నా క్యారెక్టర్ ని జెడ్జ్ చేసినవ్
నేనేం జెడ్జ్ చేయలేదు ఆడ నేను నాకు తెప్పించిన కోపానికి నేను అనాల్సి వచ్చింది అది అంతే ఆ నువ్వు అంటావు గదా మరి నన్ను నిజంగా నువ్వు చేయట్లా నన్ను లవ్ చేయట్లేదంటే మరి లవ్ చేయకుండానే నితో అన్ని అన్ని చేశానం టే మరి నువ్వు నా క్యారెక్టర్ ని జడ్జ్ చేసినట్టే కదా మరి చెప్పు మరి నో బో చ్చడు సార్లు అన్నా ఆ నువ్వు ఊరికే చేస్తున్నావు అంటే నీకు నా మీద నమ్మకం లేదాడా అని చెప్పి అంటావు కద మరి వంద సార్లు నమ్మకం లేకుండానే అంత చేసి అన్ని చేశానంటే మల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నట్టే కదా మరి లెక్కన చెప్ మరీ సర్లే టైమ్ అయిపోయింది మళ్ళీ చేయ్ నువ్వేచేయ్
నువ్వే చెప్
ఐదు అయినాయి
పర్లే